నమస్కారం అండి
ఆ బావున్నామండి. మీరు బావున్నారా?
ఆ బానే ఉన్నాం ఏం చేస్తున్నారు తిన్నారా?
ఆ తిన్నామండి ఏం లేదు ఖాళీగానే కూర్చునం
ఆహా ఎం లేదండి అట్లా వాకింగ్ చేస్తానం
ఉహు ఇంకా ఏం సంగతులండి?
చెప్పండి ఇంకా ఇంటి విశేషాలు అందరు మంచిగా ఉన్నారు కదా
ఆ బానే ఉన్నారండి అప్పుడు కరోనా టైమ్లా మాత్రం చాలా ఇబ్బంది అయిందండి అసలు
అవునండి కరోనా టైమ్ లో చానా ఇబ్బంది అయింది. చానా వారకు కూడా అందరు సఫర్ అయిపోయిళ అప్పుడు ఆ విషయలా
అవును అసలు లాక్ డౌన్ వెట్టిల్లు
లాక్ డౌన్ పెట్టడం వల్ల అటు పిల్లలు కరాబయల్ళలు అటు మనుషులు కరావ ఇల్లు
అవును అసలు చాలా మంది ప్రాణాలు వదిలేయడం జరిగిందస్
అవును మ్మ మాక్కడైతే మాక్కడైతే మరీ దారుణమ అయింది. ఒకరికి అయితే అసలు పాపం
ఆ అవునండి అసలు చాలా మంది అట్లనే అఇల్లు అసలు కొంచెం జగ్గు తలబలు వేస్తే ఫుల్ భయమేది కరోనా వచ్చిందేమోని
కరోనా ఏందిరా వచ్చింద్రా బాబా అనుకని ప్రాణాలు వదిలిపెట్టుకునేరు ఇగ
ఆ అట్ అ టెన్ కషన్కే అసలు ప్రాణాలు చాలా మంది భయానికే వదిలేసిరు అసలు ఇదేం చేస్తా అనుకున్నోళ్లే దైర్యంగా ఉన్న
అంతే అయినా ఎక్కువ రాలేదు ఎండకు తీరేగే టోళ్ళకి ఎక్కువ రాలే గాని ఉంట్లే ఇంట్లో ఏసీలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వచ్చేసేంది.
ఆ వచ్చింది మాముల్ జలుబయినా గుడా వాళ్ళు టెన్షన్ పడేది ఇగ
టైంలో మామూల్ జలుబయినా జ్వరం వచ్చినా కూడా కరోనాని ఫిక్స్ అయిళ్లు టెస్ట్ చేపించుకున్న కూడా కరోనానే వచ్చేది.
అవును టెస్ట్ చేయించుకుంటే కరోనా వచ్చేది నిజంగనే
కరోనానే వచ్చేది అయితే నార్మల్ గా మేమ్ అప్పుడు అంటే మియమ్ అప్పుడు కొత్తగా ఇల్లు కడుతున్నాం మేము
హ్మ్
మేము ఇల్లు కట్టే సమయంలో ఏమైందంటే మా వాడకి ఒక ఒక ముసలామెకోచ్చేసింది
ఆ
ఆ ముసలామెకొచ్చి ఆ ముసలామె చనిపెయింది.
ఆ
తర్వాతకి ఆమెనిగ ఇగ ఎట్లా అసలామె ఆమె ఘోరంగంటే ఘోరంగా అయిపోయింది ఆమెను జేసిబ్ ముందుట్ జేసిముండే తెలుసా అండి మీకు
ఏముండేది
జేసిబ్ జేసిబ్
జేసిబ్ ఆ ఆ
ఆ జేసీబ్ ముందట డో అది ఉంటదేమో చూడండి మట్టి మట్
ఆ రోజార్ ఆ
ఆ డోజర్ కాకుండా బకెట్ లెక్క ఉంటది చూడండి.
ఆహా ముందుంటది ఇట్లా మట్టి ఎత్తేది.
మట్టి ఎత్తేది ఆ మట్టిలా ఆ మట్టి ఎత్తే దాంట్లో ఎసుకొని పోయిల్లు ముసలామెను
అబ్బా ఎంత ఘోరమె
మట్టి ఇగ అంటే వీళ్ళేవరు ముట్టుకోకపోయేది కదా ఇగ కరోనప్పుడు అంటే ఆ కారం ముట్టుకుంటా వస్తాన్నది గుడా వాళ్ళస్ వాళ్ళ కొడుకులే వేరే టోళ్లకు మా మనిషికి అంటే ఇప్పుడు పగ గ్రామ పంచాయతిలల్ల పని చేస్తరు చూడండి. వాళ్ళకు వాళ్ళక్ మనిషికి రెండు వేలు మూడు వేలు ఇచ్చి వాళ్ళ కొడుకులు ఆమెను అల్లఎపిచ్చిళ్ళు తెలుసా
కనీ అవును అసలు మనిషి చనిపోయినా చూడకపోవడేం
చూడ ఆ కన్న కొడుకులు
మ్మ్ అసలు ఒకరు మనిషి ఒకల్ని చూసుకోకుండయింది కరోనా వల్ల
కరోనా వల్ల అయిపోయింది అట్ల అట్ల మా ఊర్లే చానా మంది చనిపోయిర్రు ఒక పదిహేను, ఇరవై మంది చనిపోయలండి.
ఆ అవును అసల్కి ఒకరిని ఒకరికొస్తే చాలు ఇంకొకరికొస్తదని ఫ్యామిలీని వెలేషినట్టే మొ
ఆ వేలేసినట్టే ఉండేది కొందరు అయి అయితే ఎక్కడ ఉండెదంటే మా ఇప్పుడు పొలాలల్లో అంటే పొలాలల్లో ఎండల్ బాగుంటయి కదండి లేదంటే ఎవరు ఉండరు. లేదా అది అక్కడ్ చోట్ల
ఆ అవును
ఇక్కడ చోట్ల పోయి ఆ బియ్యం గిట్లా అన్ని సదురుకొని పోయి అక్కడ్నే ఉన్నరు చానా మంది వరకి మా విలేజ్ ఎట్లాయితే పొల్లాల ఆ కాన్నే ఉన్నరు ఎందుకంటే అటు ఏ గాల్ రాదు ఎవ్వల్ రారు. అనుకొని అట్లనే అక్కడ్నే వండేసిళ్ వాళ్ళు.
ఆ అది గుడ్ నిజమే అట్ల దూరం దూరం ఉ
అసలు మరీ దారుణమయింది అదైతే అసలు.
హ మా మా దగ్గర ఏమైందంటే మా సార్కే వచ్చింది కరోనా.
ఆ
అయితే మా పిల్లలకి నాకు రాలేదు కనీ అసలు ఇట్లా పాలు పోస్తడు కదా
ఆ
పాలు కూడా పోయలే కనీసం దూరం ఉండి కూడా. అసలు మొత్తం ఫ్యామిలీనేే వెలేశిళ్ళు. మాకైతే మస్తు ఘోరం అనిపి
సేమ్ సేమ్ సిచ్యువేషన్ మాకు కూడా అదే ఫస్ట్
అసలు మాకు రాలేదు, ఏం కాదు పాలు పోయండి అ న్నాకూడా వాళ్ళు నమ్మలే అసలు బయటికి పోయి తెచ్చుకుందామన్నా ఎవ్వరు నమ్మ మ్మలే
అవునా
దూరంఉన్నా గాని ఏదో ఏదో వచ్చి మీద పడ్డట్టు దూరం దూరం పోయేది. మస్తు బాధ అనిపిచ్చింది అప్పుడైతే అసలు.
కరోనా సిచ్యువేషన్ల ఎవ్వరు రాలే అండి. అస్సలు ఫస్ట్ మా అమ్మగారు కువచ్చింది మా అమ్మకు వచ్చేసింది. మా అమ్మకు వచ్చిన తర్వాత ఇగ మా నాన్నకు వచ్చింది. మా నాన్నకు వచ్చిన తర్వాతకి మళ్ళా మా తమ్మునికి వచ్చేసింది.
ఆ
ముగ్గురికి వస్తే అతేఇప్పుడు కొత్తిళ్లుకడుతాంటే ఆ కొత్తింట్లో వాళ్ళనుంచేశినం ఇగ నేను, మానాన్న, మాఅన్నా గిట్ల ట్ల పాతింట్ల ఉన్నం.
నేను కూడా అంతే మా సార్ని ఒక రూమ్లుంచి మా పిల్లలు, నేను ఇగ భయపడుకుంటున్నం. అసలు మాకు ఎవరు మా సారే కదా అన్ని తెచ్చేది బయటినుండి.
ఆ
పాల కోసమైనా దేనికోసం అన్నా మస్తు ఇబ్బంది అయ్యెది. మా చిన్న మా పిల్లలుచిన్నపిల్లలే ఎక్కడికి ఎళ్తారు ఇగా. ఇట్లా ఎవరినన్నా సాహాయం అడిగినా కూడా అమ్మో అన్న
ఆ ఆ సిచ్యువేషన్ల దూరమే కొడుత్ తాల్లువాళ్ళు అసలు అసలు ఇగా ఇంటోళ్ళని చూత్తలేరు, పరాయోళ్ళని చూత్తలేరు ఎవ్వరుగాని మీరు దగ్గరికి రాకుల్లి అంటాల్లు డైరెక్ట్. మీరు దగ్గరికే రాకూర్రి అని అన్నరు ఆ సమయంలో అయితే.
ఒకరికి ఒకరికి ఇగ సంబంధం లేకుండా ఉన్నది అదే గావ కి మన భారతదేశంలో అది హయ్యెస్ట్ అది.
తల్లికి కొడుకు కే దూరం చేసుకున్నప్పుడు ఇగ గయ్యాన్ని వీళంన్ని చేశినయిగా
ఆ వేస్ట్ ఇగ బ్రతకడం కూడా వేస్ట్. అసలు చనిపోయినా కన్న కొడుకులను తల్లి చూల్లే, తల్లి కన్న కొడుకు
చూల్లే. కొడుకులు బానే ఉన్నరు. కొడుకులు అంటే వాళ్ళ కొడుకు వాళ్ళువాళ్ళ కొడుకులతోని వాళ్ళ భార్యలతోని అందరితోని వాళ్ళు మంచిగనే ఉన్నరు. కన్న తల్లినే ఆ కన్న తల్లినే అట్లా చేశి చేయడం ఇబ్బంది కదా.
హ్ కనీసం దూరం ఉంచి వాళ్ళకి కావాల్సినయి ఇద్దామని కూడా కొంతమంది అయితే అసలు
మా మాక్కడ అదే ఆ మాక్కడ అదే జరిగింది అసలు మొత్తం ఒక దూరంగా ఒక ఒక బయట పిచ్చొండి అంక చూసినట్టు చూసిలామెన అయితే
ఆ పిచ్చోళనన్న ఇంకా దగ్గర రానిస్తారేమో గాని దీ అసలు మాస్క్ పెట్టుకొని ఏ సహాయం చేసినా ఏం గా కాదని చెప్పినా కూడా ఎవ్వరు అసలు నమ్మలే దీని గురి
అసలు గంత దారుణం సిచ్యువేషన్ అంటే ఈ అసలు నేనైతే జూ నీ పుట్టిన కాడి నుంచి అయితే అలాంటి జూలేదం నిజంగా చెప్ప పాలంటే చూడలేదు ప్లస్ మళ అక్కడ ఏమన్నా అవుతుందా కాదా అని ఆలోచించుడు కూడా లేదు ఎవరు పడితే వాళ్ళు దూరం పోడు
ఉ అవును ఒక మనిషికి ఒకడికి తగలడమే ది ఏదో పాపం లెక్క చేసిల్లో అసలు
బ
మా సైడ్ అయితే చాలా మంది చనిపోయిలు అసలు అప్పుడు ఒకరికిొస్తే ఇంకొరికి వచ్చిందన్న భయానికే చ
ఆ మాక మాక్కడ కూడా ఏమైందంటే ఎక్కువ ఏసీలు ఉన్న వాళ్ళకే వచ్చేసింది నిన్నవా ండలు తిరిగే వాళ్ళకి ఏం రాలే గాని ఎక్కువ ఏసీలు ఉన్న వాళ్ళకే వచ్చేసింది
అంటే ఏదన్నా ఇట్లా వేరే ఇట్లా ఏదనా రోగం ఉన్న వాళ్ళకి పెద్ద బాగా ఎఫెక్ట్ అయింది అది
టాయింది ఎమడే చనిపోయిల్లు
ఆ ఇట్లా నార్మల్గా ఏదన్నా ఏం లేని వాళ్ళకి వస్తే కొంచెం తొందరనే తగ్గింది
ఆ
వారం పది రోజులు రూమ్ల నుండి బయటికి రాకుండా ఉంటే ఇక మా సార్కి అయితే తగ్గింది ఇగా అప్పుడు అనిపించింది అమ్మో అని
హ ఆ సమయంంలో ఇగ ఆ ఎన్ని జాగ్రత్తలు పాడించడం అంటే అన్ని జాగ్రత్తలు పాటి
ఆ అవును పొద్దునేే వేడి నీళ్లు
వే నీళ్లు వే నీళ్లుు పెట్టుకునడం ఒకరు ఒకరు తుడుచుకున్న తువాలా మనం తుడ్చుకోపోవడం అంతా వేరే అయిపోయింది అప్పుడు
మళ్లీ ఆవిరి పట్టడంం
ఆ
ఆవిరి పట్టడం చిన్న ఆ జలుబు వచ్చినా అది పారాసెటమాల్ వేసుకోవాలి వింటనే వేసుకోవాలి అని అదొక పారాల మిరియాల పొడి కొట్టు హా వే దు అవన్నీ వేసుకొని టీ పెట్ కొని తాగడం నాలుగైదు సార్ల రోజుకు నాకైతే నాకైతే ఒకటే నచ్చిందండి ఏంది కంటే మా వీదే ఒక వందల లక్షల మందిన్నా కూడా ఎవరు రాలే అంటే ఒక పక్క ఇంటి అక్క వచ్చి మా అమ్మ కి అన్ని చేసి పెట్టింది అంటే చాపలు తింటే అప్పుడు తగ్గిద్ది కదా ఆహా
ఆ పక్కింటి కోచ్ ఆ చేపల ఫ్రై తింటే అప్పుడు కరోనా తగ్గేదని చెప్పిళు
ఆ ఆ
ఆ ఒక పక్కింటిక్కు వచ్చి మాకు ఇస్తే ఆమె చేసి మాకి ఇస్తే నేను పోయి మా అమ్మకి ఇచ్చేది
య ఇగ మీరు అబ్బాయిలే కాబట్టి మీకు వండడం
మాకు వండడం రాదు ఆ అక్క కూడా మమ్మల్నే చాలా మంచిగా చూసుకునేది
ఎవరో ఒకరు మనకు సాయం చేస్తారు ఆ టైమ్ లో
ఆ రోజు పొద్దుగాల దోశ దోశ తెచ్చి ఇచ్చేది ప్రతి రోజు తెచ్చి ఇచ్చేది ఆ అక్క అయితే అసలు చ
చాలా ఎవరు రాలే మా చుట మా చుట్టాలలో మా
మా మేనత్తలు గీన ఎవ్వరు రాలే కానీ వేరే అక్క వచ్చి ఇచ్చే మాకు అయితే
ఉమ్ అవునా ఇయక దేవుడే ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తాడంటడి టా గిదే
ఆ అవును గవచ్చు
చాలా మరి ఇ అది ఒక బాధాకరమైన సన్నివేశం ఇప్పుడు చూసుకున్నా కూడా అది బాధేనే అనిపిస్తాతాది పోతే ప్రాణం పోయి యినా మంచిదే కాగానీ ఇలాంటి సిచువేషన్ మళ్ళా రా
రావద్దు ఇక
అస్సల అవును ఆ ఆ సరేనండి